హలో
హలో
హలో
ఆ ఏం చేస్తున్నారంండి
ఏముందండి ఇప్పుడే అన్నందిని కూర్చున్నా మీరేం చేస్తున్నారూ
ఖళీనే కూర్చున్నామండి వంట అయింది ఇంకా దినలే
ఆహా
ఎయిట్ థర్టీకి అలా తింటాను
ఎల్లుండడివి పడుగ కదా ఏమైనా షాపింగ్ ఇట్లా ఏమనా చేసారా
ఇంకా చెయలేదండి చెయ్యాలి ఈ ఆఫీస్కి కావాలే కొంచెం లీవ్ తీసుకోనేనా వెళ్ళాలు రేపు ఈవినింగ్ అన్నా వెళ్ళి షాపింగ్ చేస్తాం ఎక్కడెక్కడ వెళ్తే బాగుంట దంటారా షాపింగ్ కి
ఏంటండి
మనం షాపింగ్ చేయడానికి ఏ షాపింగ్ మాల్స్ బాగుంటాయి ఏ షప్స్ బాగుంటాయి చెప్పండి మీకు ఏ అని తెరిస్తా
షాపింగ్ మాల్స్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో తీసుకుంటున్నారు ఆఫ్లైన్ లో
అను
ఆ ఇక్కడ కాఖసాం అని
ఆ ఇప్పుడు మన కొత్తగా కాసమని ఉంది షాపింగ్ మాల్ ఇది వన్ ప్లస్ సన్న ఆఫర్ అని పెట్టేసి కూడా కాస్ట్ కూడ కాస్ ఒసారి వస్తే ఒక ఫైవ్ ఫిఫ్టీ లో కూడా దొరుకుతున్నాయి కొత్త మోడల్స్ అవునా ఇయా పిల్లలకైయితే కాంబో ఆఫస్ ఉన్నాయ్ వన్ ప్లస్ వన్ ఉంటాయ్
ఆహా
పెద్దపు పెద్ద వాళ్ళకైతే క్వాలిటీ బట్టి ఉంటుంది నాకోస్ సరే క్వాలిటీ బాలేపోతే తీసుకోవద్దు
అంటే ఇట్లా అంటారు కదా ఆఫర్స్ క్వాలిటీ లే నీ ఆఫర్ పెడతారు ఓల్డ్ స్టాక్ ఆఫర్స్ పెడ్తారు అని అంటురు కదా అది నిజమేనా
అవి కొన్ని చోట్ల జరుగుతాయి కానీ కొన్ని చోట్ల జరగవు అవి క్వాలిటీ కొంచెం బానే ఉన్నాయి కానీ కొంచెం యూస్ చేసి కొన్ని రోజుల తర్వాత వాడ కుండలప పక్కబడ్డాయి కూడా ఉంటాయి కదా మాట కూడా రే తగ్గిచ్చి కూడా ఆఫర్లు పెడుతుం
అట్లా ఈ పండుగల టైం లో ఆఫర్లు పెడతారు
ఆఫర్ పెడతారు ఇప్పుడు మన కొత్తగా ఇప్పుడు మనకి మన వాళ్ళకేమో ఉగాది పండగా ముస్లిమ్ వాళ్లకి రంజాన్ పండగ గదా ఇద్దరు కలిసి ఇక మంచిగా ఆఫర్లే పెడతారు ఇక
ఆహా
రంజాన్ అంటే ఇగ మన ముస్లిం సోదరీమనులకి మొత్తం చెంగి చెంగి శారీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటది వాళ్ళకి అవి ఎంతట ఆ పెద్ద పండగ ఎంత కర్చుపెట్టి అయినా తీసుకుంటారు లేని వాళ్ళ వాళ్ళ దానిలో లేని వాళ్ళు ఉన్న వాళ్ళవే ఉన్న వాళ్ళు వాళ్ళకు బట్ తెలుగుని పోయి పెడతారట
అవునా
ప్రదాయం అంతా ఈ రంజాన్ పండుగ విశేష్
ఆహా ఇప్పుడు ఈ షాపింగ్ అంటే ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చుగ అండి
ఆ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అదే అవును కొన్ని సార్లు నేంగ్ను మీషోలో కూడా ఆన్లైన్ చేస్
ఆహా మీషోలో బాగుంటాయండి
ఆ బావుంటాయి నేనయి తే బుక్ చేసుకున్నా చాలా వరకు పట్టు చీరలని పర్లేదు చాలా బానే ఉన్నాయ్ ఉమ్ ఎలా చేస్తున్నాయ్?
ఇప్పుడు మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనకు టైం సేవ్ అయ్యేటట్టు
ఆ మన ఇప్పుడు మన బయటికి వెళ్లేసి సడన్గా వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఒక వన్ వీక్ ముందే ప్రిపేర్ గా ఆన్లైన్ లో బుక్ చేస్ అంటే ఆ టైం కల్లా రీచ్ అయితది మన ఇంటికి హోమ్ డెలివర అయితది కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి చేసుకోవడా కనీ
మ్ మ్ ఇప్పుడు మానవాళికి అందుబాటులోకి అన్ని సరుకులు అనేటియ్ అందుబాటులో ఉన్నాయి
ఆవును
ఒకప్పుడు ఒకప్పుడు వ్యాపారం ఒక రోజు పోయి ఈ వాటిని సెలెక్ట్ చేసుకొని తిరిగి తిరిగి మదకు నచ్చకుంటే ఇట్లా టైం వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఈ కామర్స్ వల్ల ఈ మార్కెటింగ్ వల్ల టైమ్ సేవయి
అవును ఈ మార్కెటింగ్ వల్న టైమ్ సేమ్ అయి న్నాయ్ ఇప్పుడు మనక ఏమైనా సర్కులు కావాలన్నా కూడా ఆన్లైన్ షాపింగే ఉన్నాయి గా మొత్తం ఆ సిటీలలో కూడా అట్లనే ఉన్నాయి కూరగాయలతో సహా ఆ అడవి ఇవ్వగానే వస్తూ ఉంటాయి
ఆ
ఈ షాపింగ్ మాల్ల్లో కూడా కొన్ని చోట్ల కొన్ని ఆఫ ఆఫర్లు పెట్టారండి మీకు కొన్ని కమ్మమ్ మా సైడ్ లో ఆ మా మాంగళ్యా ఇది జీవి మాలు రుక్మిణి రుక్మిణిలో షాప్ లో నేను విన్నా రీసెంట్ గా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఖమ్మం చుట్టుపక్కల ఉంటారు తను కూడా వర్క్ చేస్తుంటారు జాబు దాని అన్న అనమాట ఇక్కడ బాగుంటాయిరా శాంతి రుక్ మదాన్ లో షాపింగ్ మాల్ బాగుంటాదా రాం మేడం అని అన్నారు ఒక రోజు ఏమేమి ఉంటా స్పెషల్ ఏంటి అడిగిన అడిగితే ఒక చున్న వచ్చి టెన్ రూపీస్ ఏడి అలా
అవునా
ఖచ్చి వాల్యూ కూడా లేదు చున్న కూడా టెన్ రూపీస్ దిండు పిల్లౌస్ అన్ని రకాల ఏటు జటు మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది రా అన్నాడు అన్నాడు అన్నాడు
ఆహా
అఅంతకంటే చీప్గా ఉంటాయింటే క్వాలిటీ బాగుంటాయారా నేన అంటే బాగుంటాయమ్మా మేడంని అన్నారు
ఆహా అంటే న్యూ ఓపెనింగ్
న్యూ ఓపెనింగ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తుందంటే కదా ఒకసారి సెర్చ్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ అని
అవునా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోడానికి ఓ అప్పుడు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ గానీ
ఆ పబ్లిష్ చేస్తూ ఉంటారు మనం డైరెక్ట్ వెళి చూస్త కూడా మనకి తెసిపోతుది కదా అది ఎంత వరకు నిజమో అని కూడా
అవును
అయితే వెళ్దామని అన్నారు వాళ్ళు ఒకసారి వెహికల్ బుక్ చేసుస్తున్నాం లేకపోతే ట్రైన్ ద్వారా బస్ ద్వారా ట్రావెల్ ద్ హళ్ల్లో పెట్టుకుని వెళ్దాం ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయ అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ వెళ్ళ ఆ అలా
అంటే ఈ ఉగాది ఫెస్టివల్ కి ఆఫర్ అంటే ఓపెనింగ్
ఆల్రెడీ ఓపెన్ అయింది కానీ ఆఫర్స్ ఉంటాయి రెండు పండుగలు వస్తున్నాయి కదా రంజన్ ఉగాది ఆపస్ ఉంటే రాం రా అంటున్నారు వాళ్ళు
అవునా
ఇక పెద్ద వాళ్ళకి పంచలు మన అమ్మమ్మ వాళ్ళకి అయితే కాంచీపురం సారీసు పట చీరలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంటే కిడ్స్ వేర్ కూడా వేర్ ఇక మెన్స్ వేర్ కు వచ్చేసరికి ఒక షర్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పా్యాంట్ షర్ట్ వచ్చేసరికి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే దొరుకుతున్నాయి అంట అక్కడ
అవునాహ ఇలా ఆఫర్స్ పెడితే చిన్న చిన్న షాప్స్ అన్ని పడిపోతాయి ఇక
పడిపోతాయి ఎవరైనా ఉంటే మము కొత్తగా వచ్చినమంట పబ్లిష చేసుకోవడమే కదరా
అవును
హ
ఇప్పుడు ఈ డడిమాార్ట్ లాంటి ఇట్లా ఈ మార్కెటింగ్ వల్ల కూడా ఈ చిన్న దుకాణలకి ఎవరు కస్టమర్స్ వెళ్ళారు డి మార్ట్ అయితే తక్కువ ప్రైజ్ తక్కువ అ వాళ్ళ ప్రైజ్ వస్తారు
అది ఎక్కువనే ఉంటది కానీ మనకు అర్ధం కాక లైట్ పో బాగా వచ్చినాయి బాగా వచ్చినా మనకు అనిపిస్తాయి చీర చూస్తే ఆ క్వాలిటీ కూడా అంతంతా మాత్రమే ఉంటుంది
అవును తక్కువ ప్రైజ్ అంటారు అదే వస్తుందిలే కాని ఈ పెద్ద బిజినెస్ మ్యాన్స్ వల్ల ఈ చిన్న చిిన్నవన్నీ పడిపోతున్నాయి
పడిపోతాయి అదే మా ఫ్రెండ్ కూడా మా పోలింగ్ కూడా ఒక తీసుకొచ్చింది డిమాట్ లో కిచెన్ కిచెన్ బౌల్ అనమాట మన టిఫిన్ బాక్స్ మోడల్ అది చూస్తేమో గట్టి పట్టిగా ఉంది మందం ఉంది స్టీలు అది మూతే ఏమో ప్లాస్టిక్ ఆ ప్లాస్ట్ చూస్తే నైంటీ నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్
ఆహా
వన్ రూపీ లేకుండా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అన్నారు అనుకో వన్ రూపీ వాళ్ళకి లాభం ఇగా
ఆ
అందరు నైన్టీ నైన్ రూపీస్ ఇవ్వలేరు కదా అంద్రడీ ఇచ్చేస్తారు వన్ రూపీస్ చెప్ ఇప్పుడు ఎన్న కొన్ని ల్యాక్స్ దిసినది జరుగుతుంది వన్ రూపీ తోని
అవును ఇప్పుడు ఈ కస్టమర్స్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతు తుంది వాళ్ళు త్రిబిన్లు అయినాయని నైన్టీ నైన్ అని ఇట్లా పెట్టి సెవెంటీ నైన్ అని ఇట్లా పెట్టి మన మైండ్ సెట్ ను చేంజ్ చేస్తారు అదే నైట్ ననే కదా అని కొనేస్త
కొనేస్తారు అందులో వన్ రూపీతో ఎంత లాభ పడుతు న్నారు వాళ్ళు షాపింగ్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫల్ చేసుకుంటారు
ఉమ్
అంటే మైండ్ సెట్ అంటే ఈ మార్కెటింగ్ మొత్తం టెక్నాలజీ మారుతుంది కదా టెక్నాలజీ ఇప్పుడు కూడా కొంతమందిసి లేడ పిల్లలు ఎట్లుంటారు వాళ్ళకి ట్రెడిషనల్ గా డ్రెస్సెస్ అందిస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి లేహంగా గానీ లేహంగా కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ థౌసండ్ కంటే కాదు టూ థౌజండ్ ఎబోనే ఉంటుంది
అవును
ఉంటారు అవి చూడంగా నాకు అవే కావాలని అంత కూరు కదా మూడోస్ మార్తా ఉంటాయి
ఫ్రెండ్స్ తో వెళ్తారు వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కుంటారు
అవును
ఆ వాళ్ళకంటే ఇప్పుడు కాలేజీలలో ఏముంటది అందరుూ ఇంట్లో ఏముండి లేకునా డ్రెస్ మెయింటెనెన్స్ మాత్రం ఈక్వల్ గా ఉంటంది
ఈక్వల్ గా ఉంటది
లేంది చూడరు మళ్ళీ ఏది ఏది ట్రెండ్ అయితే అదే వ
అలా తండ్రి ఆ అవును
అట్లా వీళ్ళ మైండ్ సెట్ క అనుగుణంగా వాళ్ళు రెడీ చేస్తా మోడల్స్ ఆ
పిల్లలు అంతా ఇప్పుడు వాళ్ళకి ఏం ఫేర్వెల్ అంటారు ఫ్రెషర్స్ పార్టీ అంటారు ఫ్రెండ్స్ అందరుూ ఒకటే వేస్త చేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి ఇ అ వాళ్ళు మారుతా ఉంటారు పిల్లలు
వాళ్ళ ఇంట్లో పరిస్థితు ఎట్లున్నా వాళ్ళ కొనాలి
ఉన్నాసింద తప్పదిక అలా తయారైపోయారు పిల్లలు కూడా
అలా ఆ టైమ్ లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ఆ ఇకవాళకి నచ్చింది కొనాలని
అవునా మీరు ఎలాంటి ఎక్కువ దుస్తులు ఇష్టపడతారు మరి
మేం డ్రెస్సులు వేసుకున్నాం పంజాబీ డ్రెస్సు
సారే సకిది సరా
శారీస్ ప్రిఫర్ చెయ్యను ఎక్కువ ఎందుకంటే కట్టుకోవాలి కదా కట్టుకోవడం అందగా ఇబ్బంది అ కట్టుకోవడం రాదు అకేషన్స్ ఏం అటెండ్ కాము
అవును
ఆ ఇంట్లోనే ఏదైనా ఫెస్టివల్ అయితే ఇంట్లోనే గాని ఏదో ఒకటి ఉన్నది
ఉన్న వేసుకుంటా ఉ
ఈ టైం అయినా ఏదైన్నా పెళ్ళల మేజర్ ఉంటాయిగా పె పెళ్ళిళ్ళ బతుకమ్మ పండగ అట్లయితే
ఆ
ఇప్పుడు కంపల్సరీ శారీ అని కట్టుకుంటాం
ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ